హలో మేడం బాగున్నారాండి మేడం బాగున్నారా మేడం బాగున్నా మేడం బాగున్నా మేడం ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదండి కాళీగానే ఇప్పుడే లంచ్ అయింది అవునండి ఏంటి స్పెషల్ టమాటా కర్రీ అండి టమాట సరే అండి
అవునా ఏంటి మేడం డబల్ వచ్చేస్తుంది వాయిస్ టూ టైమ్స్ వినిపిస్తుంది ఇప్పుడు ఓకే ఆ ఇప్పుడు ఓకే మేడం ఆ ఇప్పుడు ఓకే మడమ్ ఇప్పుడు ఫర్ఫెక్ట్ గా వస్తుంది నరేందర్ ఆ ఆ ఆ ఎడ్ సెట్ పెట్టుకోలేద మేడం
ఆహ లేదండి పెట్టుకోలేదు
అవునా హెడ్ సెట్ పెట్టుకుంటే క్లారిటీ ఆ ఓకె మని ఓకె బానె ఉంది మేడం ఏంటి మేడం షాపింగ్ ఏం చేస్ తున్నరూ ఫెస్టివల్సు స్టాటవుతున్నాయ్ కదా మరి షాపింగ్ సా చువల్స్ ఎలా చేస్కుంటారు ఎక్కడ సెలబ్రేట్ చేస్ కుంటారు ఏంటి మేడం
ఆ
ఉగాది అవ్ను మేడం వరుసగ ఉన్నాయ్ ఉగాది తర్వాతా మళ్ళా శ్రీరామనవమి కూడా ఉంది మధ్యలొ రంజాన్ ఉంది
అవునండి అవునవును ఇది కాదు ఉగాదేమో శ్రీరామణవమి
టరు మేడం ఎలా చేస్కుంటారు
మన ఇంట్లోనే ఇక మార్నింగ్ లెయ్యాన్నె దేవుడి పటాలు అని క్లీన్ చేసుకుని ఇల్లందరు క్లీన్ చేసుకుంటాం పూజలు ఇంట్లోనే చేస్తం ఇ పూజలు ఇంట్లోనే చేసుకుంటాం సార్
చట్నీ చేస్కుంటారా మేడం మామూల్గా అవి అన్నీ ముక్ క్కలు ఇట్లా అవన్ని కలిపీ అవి తాగుతార ఎలా చేస్సరూ చట్ని ఎలా తయారు చేస్సరు మీరు
పచ్చుల సమ్మేళనం అంటారు ఉగాది పచ్చడి అన్ని కలిపె చేసుకుంటాం కొత్త చింతపండు మావిడికాయ్ ముక్కలు పచ్చి మామిడికాయలు ఇగ ఇవీ వేప పువ్వు ఉంటది కద
అవును మేడం ఉప్పు
మో లైట్ గా కారం వేస్తరు లేకపోతే మిరియాల్ ఎయ్యొచ్చు కారం కోసం లేక్తే బెల్లం బెల్లం కూడ వెయ్యాలి
అది తీపి తీపి కోసం బెల్లం అదె అదె
ఇయన్ని గలుపుకొనీ చేస్తమ్
ఫెస్టివల్కి ఆ అదే మేడ అట్ల ఊరికి గిట్ల వెళ్లరా మేడం అమ్మ వాళ్ళ ఇంటికి అట్ల ఫెస్టివల్ కూ అట్ల వెళ్ల
లేదు లేదు పెద్ద పెద్ద పండగలకె వెల్తం పెద్ద పండగలకె వెల్తం దస్ర రా దీపావళి సంక్రాంతి
అవున మన్న సంక్రాంతికి వెళ్ళారా మేడం ఎక్కడికి ఎల్లారు సంక్రాంతికి ఎల సెలబ్రెట్ చేస్కున్నారు అవున ఎన్ని రోజ్లు ఉన్నారు మేడం మరి సంక్రాంతి సెలవులు ఎన్ని రోజ్లు ఉన్నారు
వన్ వీకే ఉన్నాం అండి ఆ
ఇంకేంది మేడం వన్ వీక్ ఉన్నారంటే మామూలు విషయం ఎన్ని వన్ వీక్ ఎట్లా ఏ ఎంజాయ్
ఎక్కడ ఎక్కడా అండి ఆఫీసు కే తిరగడం అ అప్ అండ్ డౌన్ యే చేశా నేనూ
ఆ పండకెళ్ళిన అపె డౌన్ చేస్
అప్ అండ్ డౌన్ చేస పిల్లలు నా ఇక్కడ ఉంచాను వాళ్ళకి అన్నయ్య పిల్లలతో ఆడుకుంటారు కదా
అదే అదే మేడం ప్ప అదే పండగ ఎలా చేసుకున్నారు మేడం అంటే సంక్రాంతి కదా ఆ రోజు మూడు రోజులు జరుపుకుంటారు కదా ఏది సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమా చేసుకుంటారు కదా ఎలా సెలబ్రేట్ చేకుంటారు మీ ఏరియాలో అక్కడ ఎలా చేస్ కుంటారు వాళ్ళు
భోగి రోజేమో ఇగా భోగి కుండలు ముగ్గులు వేస్తాం ఎక్కువ కలసు రంగోలీ దానిమీద గొబ్బెమ్మ లేస్ ఇతరా ఆ రోజు
అవును
ఆ రోజు ఏమో అమ్మా దేవుడుకి ప్రసాద నైవేద్య పరమాంగమ
అదే అదే
అది చేసి పెడతారు అమ్మా ఎప్పుడైనా సెకండ్ డే కి ఏమో మకర సంక్రాంతి రోజేమో ఇక పెద్ద రంగులీ వేస్తా మం హైలైట్ గా ఇంట్లో పెద్ద ముగ్గు లేయడం బాగా ఇష్టం నాకు పన్లు చేయడం ఆ రోజు నాన్ వెజ్ వండుతారు
సంక్రాంతి రోజు ఉంటదా మేడం నాన్ వెజ్ హూ హుం
ఇగ తాడునేేిసి తన్ గాబట్టి
కనుమ రోజు ఏముండదు మన దగ్గర పెద్ద సెబ్రషన్ స్ అట్ ఆంధ్ర సైడ్ బాగుంటాయి అం కా మేడం మీకేమైనా ఐడియా ఉందా ఈ సంక్రాంతి బాగా చేస్తారంటారు ఆంధ్ర
ఆ ఆంధ్ర సైడ్ ఏమో ఎక్కువ కోడి పందాలు ఉంటాయి కదా కోడి పంద్యాల వాళ్ళుగుడా సెవెన్ డేస్ జరుపుకుంటారట ఫస్ట్ ఫెస్టివల్ బిఫోర్ త్రీ డేస్ ఫెస్టివల్ అయిపోయినా త్రీ డేస్ కూడా అందరి
ఆ అవును మేడ ఎప్పుడన్నెల్యార మేడమ్ మరి మీరు అటు సైడ్మైన్న ఫ్రండ్ వాళ్ళంటి కానీ ఎప్పుడైనా అలా వెళిన అనుభవం ఉందా
లేదు ఎప్పుడు వెళ్ళలేదండి ఎప్పుడు వెళ్ళలేదు మనకి ఆంధ్రప్రదేశ్ ఉంటే వెళ్తాం కంపల్సరీ సర మన ఆంధ్ర ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కంపల్సరీ ఇలాాలే
బాగుంటందంట మేడం అంటే అటు వైపు వెళ్తేా ఎలా అంటే కోడి పందాలు వన్ వన్ ఒక వన్ మంత్ ముందు నుంచే స్టార్ట్ అవుతాయి సరే సంక్రాంతి పండుగం అంటే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుది సంక్రాంతి పండగకి ట్రైన్లన్నీ ఫుల్ బస్సులన్నీ ఫుల్లు బుల్లుఅన్నీ ఫుల్ రోడ్లన్ని ఫుల్ మా ఫ్రెండ్ ఒకళు ఉండే మేడం వాళ్ళ ఇంటిక వెళ్ళా నేను పోయిన సారి సంక్రాంతికి
ఎలా రా
హ్మ్ బాగా చేస్తారు మేడం వాళ్ళు పొద్దున్న అసలు మనకిగ మామల మొగోళ్ళు సో కా కోడి పందలు ఇట్లా ఇటు ఇటు దురడం ఆడవాళ్ళం ఇంట్లో మస్తు ఎంజాయ్ చేయొచ్చు మేడం ఆ కోడి పందాల దగ్గరికి వెళ్తే టైమే అర్థం కాదు మేడం మనం పొద్దున పోతే అ అనే అన్ని అన్ని సౌకర్యాలు ఉంటాయి వాటర్ ఉంటుంది తిండి ఏది కావాలంటది తది అక్కడ తయారు ఆటో అంటే అక్కడ అందుబాటులో ఉంటా ఉంటాదిమేడం మనకి ఎలా అంటే అక్కడ ప్రతి తదీ బిజినెస్ అయ్యగా అసలు హైదరాబాదు రైల్వే స్టేషన్ లో ఎంత పార్క్ ఉంటంది అక్కడంతాపార్టీ
ఫెస్టివల్ కదా
కోడి పందలకి కొన్ని కోట్లు మారుతా ఉంటాయి చేతులు హ్మ్ చాలా మంది అమెరికా అమెరికా నుంచి కూడా వస్తారట ఆ ఆ ఫెస్టివల్ ని అంటే ఆ వైబు ని ఎంజాయ్ చేయడం కోసం అమెరికా నుంచి కూడా సంక్రాంతి పండగ వచ్చి పది రోజు ఎజాయ్ చేసి వెళ్తారంట
అవునా
చికెను మాట్ ఇక ఏది మన నాన్ వెజ్ వెజటేరియన్ కానీ చికెన్ మటన్ తినే వాళ్ళకి ఇక చేపలు ఐ కరువే లేదు అటువైపు చికెన్ మటన్ జనరల్ గా ఉంటంది అటువైపు వాళ్ళు ఇంకా ఇంక విషయం ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ కొంచెం తక్కువ తీసుకుంటారు మనలాగా కాదు ఈ రేంజ్ లో తీసుకు కోరు వాళ్ళు కొంచెం పద్ధతి చాలా ఎక్కువ పాటిస్తారు వెజిటేరియన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ప్లస్ కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళలు కొత్త వచ్చిన వాళ్ళకి అక్కడ మంచి మర్యాదలు ఉంటాయి మేడం కొత్తలుళ్ళలకు బాగా మర్యాదలు ఉంటాయి కొన్ని ఫేమస్ అనమాట ఇంకా ప్రతిసారి వందల రకాల ఐటమ్స్ తయారు చేస్ అల్లుళ్ళకి బాగా మర్యాద చేస్తా
అవునండి వాళ్ళు కూడా చాలా అంది మన మెల్లిగావంట ఒక ప్లేట్ ప్లేట్ నిండా కోసం వాడి మా వదినలు ఉన్నారు అటు సైడు ఇంక మా వదినలు అయితే కదలనియరు ఇంక నన్ను బైట రెండు తిన్నావా లేదా బయ ఇన్ని రకాల వంటలు పెడతారండి మస్తు పెడతారు నేను వదలే కూడా మా వదినలు తింటేర్ ఆయా
అన్ని రకాలు ఉంటాయి ఒక్కటి తిని ఒకటి తినలేమని ఉండదు అన్నరు తినాలనిపిస్తుంది అన్ని తినాల్సి ఉండా
అవునువును
మనం ఒక ఒకటి కూర వండుకున్నంటే ఒక చారు చేసుకున్నంటే కథం అందరితో అయిపోది వాళ్ళు కూర చారు సొప
వొడియాల అంటారు మక్స్ పచ్చళ్ళు అంటే నేను ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక వెళ్ళ సారు
ఉమ్
పోయినక ఎగ్జామ్స్ రాసేకి వేలా ఆంధ్రకి ఎలా నేను దేలి లో నే మా అమ్మాయి ఉంది ఏమ పెదవదినా అయితే కుసో రిపీట్ అనే వస్తది ఈ అన్నమో పప్పు కూర చారు రసము గోంగూర పచ్చడి స్వీట్స్ అప్పడాలు వడియాలు మజ్జిగా ఇ తినకపోతే ఓవర్ గా చూస్తారు మా వాళ్లంతా మళ్ విశ్రఖరబట్టి ఊగుతంది ఇక నా ఆడబిడ్డ ఇక మళ వాళ్ళే స్థానం పోస్త సార్ అడాబి డలివరీసా
ఆ అవునా అబ్బో మా మరి సినిమాలలో చూపట్టినట్టునేంటంది యాక్చువల్గా
ఆ నాకైతే అట్లనే అవునవును
ఆ మామూలు విషయంగాదు అస మరియధలతోనే చంపేస్తారు వాళ్ళు ఆ నాన్ వెజ్ తక్కువ మళ్ళ కనుమ రోజు కూడా వాళ్ళు బాగా చేస్తారు మేడం కనుమ రోజు ఆవులని బాగా పూజిస్తారు అసలు ఎం అంత అంటే ఎక్కడో చూడలేం మనం మనకిీళ్ళ అంతా ఉండదు
అంతుండదు ఫెస్టివల్కి అంత ప్రాధాన్యం ఉంట మన సైడ్ గున
దసరాకు ఉంటది మనకి దసరాకి బతుకమ్మ ఆడతాం అసలు ఆ వైపు మనది అట్లు ఉంటే వీళ్లది ఈ డే ఉం టది అసలు బ ఊ ఎందుకంటే ఇన్ని రోజులు సంవత్సరం మొత్తం పంటకు ఉపయోగపడిన ఆవుల్ని ఆ రోజు దేవుడితో సమానంగ పూజిస్తరు
అవున
కి సపర్ వాటిక్ సేవలు చేస్తరు ఆ రోజు మంచిగా మనకంటే శుద్ధిగా కాళ్లు వాటితోని వాటికి పూజలు చేసి వాటికి కావాల్సిన ఆహారం పెడతరు ఆ రోజు చాలా బాగుంటది మేడం
అవునా అండి పశులుకి ఎంత మనం పూజిస్తే అంత మంచి చిది మనకది
ఆ అదదే అవును మేడం అది అన్ని దేవుళ్లతో ఆవులోనే కలిసి ఉంటయని కూడ మన హిందు సాంప్రదాయం అని ఉంటది కదా మేడం అందుకోసమే దాన్ని బాగ పోస్ ఆ ఈ మరి భద్రాచలం ఈ శ్రీరామనవమికి ఏటేళ్లట్లేదా మేడం మరి శ్రీరామనమికి ఆ ఈ భద్రాచలంలో లైవ్ లో స్వామివారి కళ్యాణోత్సవం ఉంటది ఆడి బోవ్ గ మరి బాగుంటదిగా
బాగుంటది ఎప్పుడు ట్రై చేయల సర్ ఇగ చెయ్యాలి ఆ దేవ్ ర
ఆ బ ఉంటది మేడం పోయిన సారి మేం వెళ్ళాము ఉ ముందుగాలా మనం కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తే అక్కడ టోకెన్స్ ఇస్తారు మనకి
అవున అండి
కాప్లెక్స్లుఉంటయి క్యూ కామ అంటే ఒక్కొకొళ్లకి ఒక కాంప్లక్స్ కూర్చోపెడతారు మూడు నాలుగు లైన్లు అట్ల దేవుడి కాడినుంచి చాలా లైన్లు ఉంటయి వెనక దాక టెంట్లేసి ఉంచుతారు అందులో కూర్చొని లైవ్ లో స్వామివారి కళ్యాణోత్సవాన్ని మూడు గంటలు ప్రశాంతంగ తిలకింకొచొచ్చు
ఆవును అదే అదృష్టం ఉండాల అని చెప్పిరు లేద
ఏం కాదు మీరు కూడ ఈసారి ట్రై చేయండి ఆ ఇప్పుడు మనకి ఇరువై ఆరు తారీ కాదు మేడం ఆన్లైన్ లో ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నయి టికెట్స్ ఒకసారి మీరు బుక్ చేసుక్ ఆ అవును మేడం మనక్ ఈ అంటే స్వామి వారి దగ్గర నుంచి దూరం వరకు చాలా ఉంటాయిన్నమాట లైన్స్ దాన్ని బట్టి కాస్ట్ ఉంటది దగ్గర అప్పట్లయితే సెలబ్రిటీస్ ఆ వాళ్ళు ఉంటారు కదా ఆ పొలిటీషియన్స్ వాళ్ళకి ఇస్తారమాట సెలబ్రేటీస్ కే దగ్గలో స్వామివారి దగ్గరలో ఒక నాలుగైదు లైన్ల తరువాత మామూలు వ్యక్లులందరికి ఇస్తారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్త హీరోలు హీరోయిన్లు వాళ్ళు వీళ్ళ అందరు వస్తారు ఆ రోజు ముందు అడు కూర్చోవాల్సిన నా సినిమాలో సీతమ్మ వాకిట్ల సిరిమల్లెచెట్టు లో కూర్చుంటారు చూసారా సేమ్ అట్లనే అలానే ఉంటది ఇక ఎవరు అయినా అక్కడ కూర్చోవాసిందే స్వామి వారి ముందట కూర్చోల్సిందే
సరే మీరు ఈసారి వెళ్తే మీకు బుక్ చెయ్యడి మేము కూడా వస్తాం మీకు
సరే మేడం ఓకే మేడం సరేలేండి నేను చెప్తానుండి ఈసారి ఓకే మేడం